అవును
ఏముంది కాలి నువ్వేం చేత్తనవ్
ఏముంది ముచ్చట్టేత్తన
మ్ హు తిన్నవా
తిన్నా ముచ్చట పెడుతాన్నాం ఇప్పుడె పైకొచ్చినం స్టడీ అవర్లేదంటే
మ్ హు ఎందుకు లేదు స్టడీ అవర్
ఇగ మార్నింగ్ క్లాస్ జరిగింది మాకు
మ్ హు
అయితే ఇప్పుడు పెట్టలే మాకు మీకుందా
మాకు లేదు మాకు సండే ఉండదు
ఉంహు మిగతా డేస్ ఉంటాదా
ఎన్నీ గంట్ల నుంచి ఎన్ని గంట్ల వరకు
ఎన్ని గంట్ల నుంచా నైట్ ఉంటది టెన్ వరకు
మార్నింగ్ కాలేజ్
కాాలేజ్ ఫోర్ వరకి
వామ్మో ఊగాదికి పోతారా మరి ఇంటికి బాగ్ సదురుకునవ
సదుర్కోవాలె
ఇంకా సాధుర్కోలె
సదురుకుంటా
మీ ఫెండ్స్ సదుర్కున్నరా
ఆ చదురుకున్నారు ఇద్దరు
ఇంకా చెప్పాలి ఇంకేంజేత్తర్రు కూల్ వాటర్ పెడతారా మీ కాలేజ్ ల
ఎ ఫ్రిడ్జె కరాబ్ అయింది
కంప్లైంట్ ఇయ్యపెల్ల్
ఎం ఇత్తమ్
అది సంబర్ గదా మరి చల్ల వాటర్ లేకుంటే ఎట్లా మళ్ళా మీ దాంట్ల క్యాంటీన్ను కూడా లేదు కదా ఏమన్నా తగుదామన్నా
ఉమ్
గట్టిగా అడగా పొయ్యిల్లు అందరూ
అడుగుతంగని ఇగ మా మీద పాయింట్ అవుట్ జెత్తర్ మమ్మల్ని
ఉమ్ అదే గానీ సూపర్ సీనియర్స్ సీనియర్స మీరు పోయి అడగాలే
మీ ఇంటికాడ ఉన్నాదా ఫ్రిడ్జ్
లేదు కొనాలి
ఉహ్మ్ కుండల్నిల్లేన
ఆ ఏం ఇగ దానికి ఏమొంటా తడిపేత్తరుగ క్లాత్
బిందక
ఆ
సల్లగా ఐతైయా అట్లా
ఆ అయితై
ఉహ్మ్ చిన్నపాటిది కొనపోయిరు మరీ
ఉమ్ ఎప్పుడు కొందాం అనుకున ఇగ అటే అటే ఐతాంది ఇప్పుడు ఇగ ఎక్కువ రేట్లు ఉంటాయి కదా ఎండాకాలం
ఉమ్ ఎక్కువనే ఉంటాయి
ఉమ్ అంటే ఇంకా మా ఇల్లు కొంచెం కట్టేది ఉంది కొంచం మంచిగా చేసేది ఉన్నాది ముందు రూమ్ కి అది కిచెన్ లెక్క చేద్దాం అనుకుంట ఇగ తెచ్చినా ఇప్పుడు పెట్ట ఏడ పెట్టినా సెట్ కాదు అది
ఎందుకు ప్లేస్ ఉంటది కదా ఇంట్ల
ఉంటాది గని ఇగ అంతగణ దాన్ దానికే ఉంటే సపరేట్ గా మంచిగుంటదే
ఊహ్హమ్ అంటే హాలు కిచెన్ రెండు కలిపి ఉంటాయా
ఆ
అట్లయితే ఇగ అవసరం
ఉహ్మ్ అట్లనేే అగిన
ఎప్పుడు కడుతారు మరి
ఏమొ కడుతర్ చిన్నన్న పెళ్లివరక్ కడుతరూ కవచ్చ
మ్ హు మీ ముగ్గురికి మూడు రూమ్ల చెరోక్కరుమ్ అంటే మనిషి కోటి
మ్ కట్టాలిగా ప్లాస్టింగ్ గిట్ల చేపియ్యాలే చానా పని ఉంది
పెయింటింగూడ ఏపియాలే బండలేషిల్ల లోపల గచ్చ
ఆ గచ్చే బండాలంటే ఇగ అ ఇంకేం చేయలే అంత ఒకసారి చెత్త
గచ్చేనా లోపలా
ఆ గచ్చే ఎట్లైనా మళ్ళ ది తీయలే కదానేసి నార్మల్ గానె లేపిచ్చినం
గచైన గూడా మళ్ళా తీసి బండేత్తానికి తీయాలె
అదే అదే పాలగొట్టాలంట కదా అంతా
ఆ మాగూడా అప్పుడు మా తాత చేపితే మల్ల మేమేసేటప్పుడు పలగొట్టిలు అల్లాకెళ్లి
మ్ గదే గదే గట్లనే అయితదని ఆగు తం
మ్ మల్ల బం అంటే దర్వాజ లెవల్ బండలకి ఇంకా తక్కువ కిందికుండాలి కదా
మ్
అట్లనీ తొంతర్ మళ్ళా
ఏమ్ చెత్తరో ఇగ చేపియనీ చెప్పాల్ డాడీ
పైసలుంటే ఎంతసేపనీ
వాటి కోసమే ఇన్ని రోజులు ఆగినం ఎప్పుడు కలిసొత్తలే ఎప్పుడేదోకటైతాంది చేద్దామనేసర్కి
మ్ హు
అట్లట్లనే ఇన్ని రోజులు ఎనుకయ్యింది ఇగ
మంచిగా హీల్దోచినప్పుడూ కి కట్టాలిప్పుడు
మ్
ఈ మధ్యల లోన్లు తీసుకొని గుడా కడుతర్రుగా లోన్లు తీసుకొని కాదు ఈ ఇండ్లోస్తాన్నయి కదా ఇంద్రమ్మిండ్లు
మ్ అంటే మాకు పొలం గిట్ల చానున్నదనేశి ఇయ్యలే
ఆహా అట్ల గుడియ్యారు లే
మ్
మాకడిచిర్రు అంటే ట్వంటీ ఫైవ్ ఇంన్లకి ఫార్టీ ఫైవ్ ఇండ్లోచ్చినయ్ మా కాడ
మ్ హు అట్లిత్తరు కొంత మందికి ట్ల ఎం లేనోల్లకిచ్చిరంట కదా
అంటే ఇగ ఉన్నోళ్ళకుడా ఇ అంటే ఏం లేనోళ్ళకిచ్చిళ్ళు మాక్సిమం ఇగ కొంచం తెలిసినోళ్ళు మాగ్గుడోచ్చిందిలే ఇల్లు కట్టనీగని ఇగ మాకున్న ఇళ్లే సరిపోతలేదు కాని ఇగ దాన్ని మల్లెవడు కడుతడని సప్పుడేక మా డాడీ వేరేటోల్లకిచ్చిండు
మ్ హు
మా నాన్నమ్మ పేరు మీదొచ్చింది
ఉంహు కట్టకపోయిర్రు మరి
ఆల్రెడీ ఉన్నది మా నాన్నమ్మ అంటే అది ముగ్గురు పొత్తులున్నది ఇల్లు
ఉంహు
ఇగా ఆమె పేరు మీదోచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎవలు గడ్తరు దాన్ని
అంతే మళ్ళ పైసలు కావాలే
మళ్ళ పైసలు కావాలి ఇప్పుడా ఒకవేళ మేము గట్టినా గూడా మా బాబాయ్ వాళ్ళు ఏమంట్రు ఆమెక్ పేరు మీద ఒచ్చింది మీరు ఎట్లా కట్టుకున్నారని అడుగుతరో
మ్ అది కూడా కరెక్టే
గట్లనే మా డాడీ వేరేటోళ్ళకి వేరేటోళ్ళకి ఇప్పించిండు
ఉహు
అట్లా మాకొకటి మా నానమ్మకొకటి ఒచ్చింది మాకంటే మా డాడీ తీసుకున్నాడునుకో ఒకటి
హా
కానీ అట్లే జస్ట్ అట్లా అంటే వొచ్చున్నదంతే
ఉహు
మా మామయ్య నేమో ఒకటి దీస్కున్నాడు ఆయన కడ్తానికి మా నానమ్మది వేరేటోళ్ళకీచ్చేసిర్రు
ఉహు కడతాళ్ళ మర్యాద
ఆమ్ మా నా అమ్మమ్మ ఒళ్ళు కడతార్రు మనా మమామయ్య కర్తాండు
ఉహు
అంటే ఇంత ముందు ఒకటోచ్చింది అంటే వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు మా అమ్మమ్మకు ఓన్లీ మా అమ్మమ్మకే అది ఇప్పుడు కట్టేది మా మావయ్య కట
ఉహు
మాయన గూడా ఓన్ ఇల్లుండాలే అందుకే కట్టుకుండు
ఉండాలి ఉండాలి ఎవరికైనా ఉండాలి
హుమ్
ఎవరికైనా ఉండాలి అంటాన్న
మ్ అదే పెళ్లి అయినాక మళ్ళా మా అమ్మమ్మ ఇగ వేరు వోసిన అటైనా ఇటైనా గూడా పోవాలన్నట్ కట్టుకుంటున్నాము
ఉహు
ఇంకా జెప్పాలి నువే
ఏమున్నది
మీ నాన్నమ్మ వాళ్ళు ఉన్నరా
లేరు లేరు
నానమ్మ లేద్ తాతయ్య లేడా
ఎవ్వరు లేర్ మా డాడీ చిన్నగా ఉన్నప్పుడు మా నానమ్మ చనిపోయింది
అయ్యా
మ్ మా డాడీ కొంచెం అంటే ఇగ పెళ్లిచేస్కున్నంకనో పెళ్ళి అయినంక్ పక్కన కాకుండనే తెలువదు కానీ అప్పుడే మా తాత చనిపోయిండు
అంటే ఇప్పుడు మీకు అమ్మమ్మ సైడ్ వాళ్ళే ఉన్నరా
ఆ మనసే చిన్న తాత వాళ్ళు ఉన్నరు చిన్న తాత చిన్న నానమ్మ
ఉహు ఎంతైనా వాళ్ళు ఉన్నది వేరు
వీళ్ళు
వీళ్ళున్నది వేరు మన సొంతోళ్లున్నది వేరు
అవును
ఇప్పుడు మా చిన్న నాన్నమ్మ జే ఆమెన్ పైసలుడుతే ఇయ్యను గూడా ఇయ్యది అదే మా నానమ్మని వెయ్యి అడిగితే ఎమ్మటే ఇత్తది
మీ అంత ఐనా క్లోజ్ గాదు జస్ట్ వాళ్లిళ్లు మా ఇల్లు దూరమే ఉంటది కొంచెం
ఎంతైనా మన నానమ్మ మన నానమ్మే వాళ్ళ నానమ్మ వాళ్ళ నానమ్మేనే
అయినా మాకు వాళ్ళకు గొడవైంది
అవునా
మాకు మాగ డబ్బులు దీస్కున్నాడు మా తాతయ్య తీస్కోని ఇయ్యలేదనీ చెప్తాంది ఇగా మేమూ కట్టినం వాళ్ళకు డబ్బులు మళ్ళా కట్లే కట్లేదని అట్లా ఏశిండు
అయ్యో మారెట్లా
మ్యాచ్బాక్స్ ఏదే అంటే మింగాదంటే ఆయనే మాకు ఇయ్యాలే ఇక్కడున్నదీ అంటే ఎట్లంటే మనం కొన్ని అప్పు తీస్కుంటే మిత్తైతది కదా అట్ల
ఉహ్మ్